హలో హ వినవాడుతాందారా
ఆ వినవడుతది పిన్ని ఆ పిన్ని
ఆ చెప్పు ఏం చెత్ తను ఇనవడుతన్
ఏం లే పిన్ని కర్రీ వండుతాన
హె
అన్నం కర్రీ వండుతనా అన్నం కర్రీ వండుతనా
ఆ వండ అంటివి గా
చికెన్ చికెను
ఏ కుమ్ము
నే అండుకున్న గాని మామయ్య తెచ్చిడు ఇయ్యల కాకరకాయ తినబుద్ది అయితలే అట చికెన్ కావాలన్నట చికెన్ తీసుకచ్చు ఈయూ చికెన్ తీసుకొచ్చి మరి కాకరకాయ వద్దు చికెన్ తీసుకొచ్చిండు వండుతాన అయిపోయినటే ఇగా అయిపోయినాక చిన్న ఆమెది అన్నం ఉడికింది
తింటారా చికెను.
యా ఇగో పాప్డాలైతే నే తింటా పిన్ని.
చికెన్ తింటదా.
ఏ తినదు, ఏదైనా కొంచెం సుపు లెక్క ఒక చుక్క, రెండు చుక్కలు, అట్లా ఎయ్యాల రేపు పలసాగా కలపాలే. అదే కొంచెం ఎక్కువైతే. వ్యాక్ వ్యాక్అంటాది.
హుమ్మ్.
ఓ చాలీ ఇబ్బంది పెడతాది కాదు పిన్ని, ఆమె చూస్తే అట్లున్నది కాని తినడానికి గంట సేప్ పడ్తాడి. ఇప్పుడు కరెక్ట్ టైం కు తినిపియాలి ఆమెకు.
టైమే మెయింటెనెన్స్.
టా టైమే పొద్దున తొమ్మిది గంటల వరకు పాలున్ను రస్కు తింటాది. మధ్యాహ్నం ఒకటి గంటల వరకు అన్నం తింటాది, సాయంత్రం ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు అన్నం తింటాది. ఇగ సాయంత్రం ఒకసారి ఐదు గంటలకు, నాలుగు గంటలకు పాల్ తాగుతాది. ఇగ అంతే అది ఆర్లనే అవే ఎక్కువ ఇగ, కొంచెం కొంచెం తింటాది వాటినే లిమిట్ల.
గీమే ఇంటి ముందు ఆ మిషినామే ఎంత తీస్క్. ఉంటదిరా రేటు బట్టలకు.
రేటా పిన్నీ ఇది లైనింగ్ ఏస్. కుడితేనేమో టు హండ్రెడు.
ఉమ్.
ఆ నార్మల్ గా అయితే హండ్రెడ్ అంట. కొన్నా చిన్ని నడిపక్క ఈ చీరలాంటి దగ్గర, రెండు చీరలు తీసుకొని, చీరల మీద బ్లౌజులు కుట్టిసుకుంటా అని ఇచ్చింది. మొన్న ఒక్కటేమో ఇచ్చింది ఇన్ని రోజులకు. వాళ్ళ దగ్గర గిరైకి బాగున్నది. ఆ పాళ్ళు ఇవి మిషిన్. ఈ రోడ్లాకు అవి చేేసేసరికి ఇన్రోళ్ళు మన ఈ బాలు వాళ్ళ వైఫ్ ఉన్నది కదా.
హుమ్మ్.
ఆమె చేసేది వాళ్ళ మామయ్యని పెండాని ఆమె ఎళ్ళిపోయింది ఇగ నవితాంటికి కొంచెం ఇది కుట్టుడు అది కుట్టుడు ఇబ్బంది అయితంది.
నాదగ్గరనే కుట్టిచ్చేది కదా, కుట్టక కుట్టకపోదునా నేను.
ఏ ఇప్పుడు ఇయ్య లేదు, ఇన్ దే ఓ మా సరీతక్క నేర్చుకొని, మా సరితక్క కుట్టి పంపిత్తందీ కాద్ పిన్ని. ఎన్జే ఏంజేసింది ఆన్లైన్ లా యూట్యూబ్ లా జూసి. యూట్యూబ్ లా జూసే కుట్టుడు నేర్చుకున్నది.
ఉమ్ కంతుకది నయమే మరి.
యూ యూట్యూబ్ లో జూసే నేర్చుకున్నది. యూట్యూబ్ లో జూసే కటింగ్ నేర్చున్నది.
టాలెంట్ ఉంటే ఎక్కడ్నన్నా నేర్చుకోవచ్చు ఎట్లనన్నా నేర్చుకోవచ్చు కదా.
అవును పన్ని.
టూన్డాలే ముందు.
టాలెంట్ ఉండాలే.
ఉమ్ టాలెంట్ ఉంటే ఎట్లనన్నా నేర్చుకోవచ్చు.
ఎట్లనన్నా నేర్చుకోవచ్చు ఏడ్నాన్న చేసుకోవచ్చు పిన్ని.
హుమ్. ఇగ నీకు వీలు కాదు. నీకు వీలు కాద అంటున్నా
నాకు వీలయితది. గాని నేను నేర్చుకున్నా నాకు వోచ్చు కుట్డుడు కుట్టుడు ఆచ్చు కట్టింగ్ ఇట్లా చెప్తే నేర్చుకుంటే నేను కూడా నేర్చుకుంటా గానీ అప్పుడు మన కోమలక్క నేర్పిచ్చినప్పుడు నేర్చుకున్నా మనకు అప్పుడు మిషన్లు అత్తనేమో మనకు అట్లాంటి ట్రయాలు అయిపోవు మనకు మిషన్లు లేక చూసూడు అయితంది ఎప్పుడన్న సారితక్క వాలింటికి పోతే వాట్టిగా కుట్లు కుట్లు వేసుకుంటా అక్కది ఈ మిషిన్ కరెంట్ మిషిన్
మిషనీ నువ్వు కూడా కొనుక్కో ఓకటి ఇంట్ల చిన్న చిన్న కుట్లు ఏసుకుంది నయం గాదా
మంచిగా ఉండు అనిపిత్తంది మనకు నేర్పించినట్టుంటది ఆ అచ్చినాట్టు ఉంటది. గాని చూసూడు ఆయితంది
ఎట్నైనా నే నేర్సుకో కొను ఇప్పుడు మళ్ళీ ఒకటి పడది అన్నారు గానీ మళ్ళా రెస్పాండ్ లేదు. నాకు కూడా
అదే రెస్పాండ్ లేదంటారు పిన్ని పడుతున్నాయి గాని ఏం రేస్ పాండ్ లేదంటారు. ఇవి ఎస్సీ కార్పొరేషన్ లోన్లు కూడా పడ్డాయి.
అవి ఏంటియి రా దా దాని సంగతి తెలవది నాకు
మొన్న పడ్డయి పిన్ని ఎస్సీ కార్పొరేషన్ లోన్ అంటే మన ఎస్సీ వాళ్ళకే పెట్టుకోవచ్చు పిన్ని పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు.
సబ్సిడీ ఉంటదా సబ్సిడీ ఉం టదా
ఆ సబ్సిడీ ఉంటది సబ్సిడీ ఉంటది సబ్సిడీ ఉంటది లక్షకు ఇరవై వేలు మం దే కట్టుడు ఎయిటీ తౌసండ్ అవుడే మనం గట్టుడంటే ఫస్ట్ మనం ఇరవై వేలు కడితే లక్ష రూపాయలు ఇత్ రోజుకుండాలి అంత ముందు ఆత్ తే గుర్తుకున్నదా అంత ముందు వ
ఆ తెలుసు తెలుసు ఇప్పుడు నాకూ వు వర్తిస్తదా
ఆ వర్తిస్తది
మీ ఇల్లు వేట్టి పెట్టుకోవచ్చు
ఆ ఇప్పుడు నువు అట్లా చేసుకుంటా అంటే మా అదే సిస్టమ్ ఆపరేటింగ్ అక్కడ నాయకుడ చెప్పు సారు తెలుసు ఆయన పెట్టిండు ఇట్ల ఎస్సీ కార్పోరేషన్ లోన్ లు పడ్డయనీ పెట్టిండు
హ్మ్
తెలుసుకోమంటే డిటేయిల్స్ తెలుసు కుంట
నవీనన్న కూడ పెట్టిండు నాకు గానీ నేను అం తగా అబ్జరి చెయలే
ఆ ఇప్పుడు ఇంకా నవీన్ మామైతే ఇంక క్లారిటీ గా చెప్తడు పిన్ని అడుగు అడిగీ ఇప్పుడు నీది ఏదైనా పెట్టుకుంటా అం టే పెట్టుకోవచ్చు ఎంత మంది నీ కైతే ఎప్పుడు రాలేదు కదా ఫైవ్ ఇయర్స్ ముందు
నాకేది లేదు
ఆ నువ్వు ట్రై చేయ్ కంపల్సరీ వస్తాయి నేనేం ఏం వేద్దామంటే పమరే న్ కార్డు మొన్ననే వచ్చింది పిన్ని ఉండ లేకుండే
ఇప్పుడు నేను పెట్టుకుంటా అంటా కానీ బాబాయ్ దేనికి వద్దు వద్ద అంటాడు తెలుసా
ఏ మనం ట్రై చేయాలి కదా పిన్ని ఏది ట్రై చేయకుండా ఉంటే మన దగ్గరికి ఏది రాదు కదా
అంటే ఒకసారి వస్తే మళ్ళా రావడానికి వీలు కాదా మరి లేకపోతే
ఆహా ఉండదు పిన్ని మళ్ళీ ఫైవ్ ఇయర్స్ దాకా వీలు ఉండదు
ఫైవ్ ఇయర్స్ వరకే కదా
ఆ ఫైవ్ ఇయర్స్ వరకే ఎప్పటికి కాదు అది ఓన్లీ ఫైవ్ర్స్ వరకు ప పస తర అంతే తర్వాత మళ్ళ అదేమి ఉండదు ఇగ
అయితే పెటుకుంటా నేను ఏ నేనా నాయి నిన్న బాతిక్
ఒకసారి అడుగు ఉన్నవో, ఆ అడుగు అడిగి అప్పుడు వచ్చినాయి మాగా
ఇంతా కంటే ఆసరా కదా మస్తు టైట్ ఉన్నది ఇ
మీ తెలుసో లేదో పిన్ని ఒక కార్ ఖర్చు ఇప్పుడు చెల్లకు హాస్టల్ ఫీజు కట్టుడే సరిపోతది, ఆమెకె రెండు లక్షలు పడదా పిన్ని సంవత్సరానికి
తావాహ్
రెండు లక్షలు అయితది ఇప్పుడు నెక్స్ట్ ఆమె చెల్లె మరి బీటెక్ చేత్తదా నీ ఎన్ ఐ టి రాస్త.
ఆమె నెక్స్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎ గదా
ఆ నెక్స్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అయినా కూడా, మళ్ళా తర్వాత సెకండ్ ఇయర్ అయిపోయే వరకు మళ్ళ నీట్ ప్రిపరేషను అ
ఓ ఇంకెక్కువ ఉంటాయ్ ఇంకెక్కుంటాయ్ ఇగ
ఇంకా ఎక్కువ ఉంటా కదా పిన్ని ప్చ్
హ్మ్
చానా కాంపిటీషన్ ఇప్పటి నుంచెలిగ ఫుల్లు అయితేనే ఉంటాయ్ డబ్బులు ఇప్పుడు ఆప్ అయ్యేలోపు ఇప్పుడు ఆమె సె కండియర్ అయిపోయే లోపు ఇప్పుడు పప్పి సెవెంత్ క్లాసా ఆ సెవెంతు మల ఆయితాది
ఆ ఫిఫ్తే హ్ అదేకదానే
ఫిప్తు ఈ నవోదయ రాశిండా విన్నీ
రాసిండి గానీ తక్కువ మార్కులే వచ్చినాయ్ వాడు ఫోకస్ ఎత్తే మస్త్ చదువుతాడు తెల్సా కానీం
ఆ వాని వాన్ తెలివి వేరే ఉం దేమో
కానీ అసలు ఫోకస్ చేయకుండా ఉంటనే ఆయనకి, ఏ ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ వచ్చినాయి ఫోకస్ చేస్తతే ఎట్లా రావాలి
అవును
ఆసలు సరిగ్గా చదవనే చదవుడు స్కూల్దింది అంట కా బుక్ పట్టడు
చదవాడు ఊరికే వీళ్ళ దోస్తులు ఉన్నారు కదా సై వేస్కొని తిరుగతండ్రు
నేంత చెప్పినా చదువాడు గాని ఇవన్న ఇక్కడ ఉంచది ఇంటికాడ ఉంచితే మ పత్త ఏటన్నా పంపిత్తనే సెట్ అయితడు
అప్పుడు నువ్వు మిషిని నువ్ నేర్చుకున్నదా అమ్మమ్మ దగ్గర నేర్చుకువ పిన్ని
నేను చిన్నప్ప నుండి దాంట్లో మిదిలిన దాన్నేనాయె
నా చిన్నప్పటి నుండి మెదిలి కాకపోతే ఇక కొంచెం ఆ పెళ్ళికి ముందు సగం నేర్చుకున్న బ్లౌజ్ కుట్టడం పెళ్ళనంక పర్ఫెక్ట్ గా నర్చుకున్న అది అంతే గా తొందరగా వచ్చింది నాకు ఎందుకంటే ఆ
ఇప్పుడు సుమక్కది లతక్కది ఇట్లా కుంటూ మంటార
ఇక సుమక్కగా కుట్టిత్తది ఇన్నే లతక్కకేమో ఇగ ఆమెకు ఈడ ఇచ్చడు ఆడ ఇచ్చడు ఏ నాన్న ఇచ్చుకుంటది ఒకటి రెండు కుట్టించిింది మాగా కాని చాన్నే కు కుట్టించిింది ఒకటి రెండు ఎందిగాని ఇగ ఇప్పుడు నాకు గిరాక కుట్టి మళ్ళీ ఇంట్లయి కుట్టాలంటే ఎంతైనా కొంచెం ఇబ్బందే కదా
అవునవును
ఇగ టైమ్ కి ఓటి అందింత ఓటి అందియ్య ఇగ ఇబ్బంద అయితది ఆమెకు అందుకే
ఆహాహా
బయట ఇచ్చుకుంటాదమే
ఇప్పుడు నీ దగ్గర ఎంత పిన్ని అంతే కదా ఇప్పుడు బ్లౌజ్ ఎక్కన్నైనా అంతే కదా లైనింగ్ ఎత్తే టూ హండ్రెడ్ నార్
అంతేగాని నేను వన్ ఫిఫ్టీ వరకే తీసుకు కుంటాను కాద్ర ఇప్పుడు
అవునా ఎందుకు అందర్ అట్లున్నపుడు నువ్వు ఎందుకు తగ్గించిన వ్ పి
నేను ఇంకా అసలు పెంచలే అందరట్లు ఉన్నారు కాని నేను ఇంకా అక్కడ దాకా పోలే గాని
అవునా ఇప్పుడు వాసవ క్క నీదగ్గరనే కుట్టిచ్చుకుంటాదట గ
ఆమె ఎప్పనుండో నా దగ్గర్నే
అవునా చో రయ్య నేం కూడా
ఇయ్యి
నువ్వు అప్పుడు నాకు పెళ్ళి కూతురు ని చేసినప్పుడు బ్లౌజు అది మస్తు సెట్ అయితది
మస్తు ఉంటది మస్త అయింది కదా అది
అవును అ తగ్గట్టుంటది ఆడికాడికి
ఆ ఇంకా పెంచుతాన అని చెప్పడానికి నాకు కొంచ మౌమాట అదువతంధిరా కాదు ఇప్పుడు ఇంటి చుట్టూ ఉండ వాళ్ళ అందరికి ఇప్పుడు ఆమె ఇంటి ఆమె ముంద టామంటేనే వేరే గనక చెప్పగలుగుతాంది కానీ చెప్ చెప్పలేకపోతాను అక్కడ ఆగిపోతాను తెలుసా
ఆ
నేను టైమ్ అయిందా
సరే పిన్ని ఓకే